ఆ ఎలా ఉన్నావు
ఆ బన్నా నువ ఎలా ఉన్నావు
ఉమ్ నేను బాగున్నా ఎమ్ చాలా రోజుకి ఫోన్ చేసావు
ఉమ్ నేను ఊరు ఎలానో అంతుకాని బిజీగా ఉన్నా కొంచం
అవునా ఏ ఊరెల్లారంటి
ఆ వెళ్ళాను మా చుట్టాల ఇంటికి పెళ్ళి ఉంటే పెళ్ళికి వెళ్ళాం పెళ్ళి హడావులో ఉన్నాం అన్నమాట
అబ్బో బాగా జరిగిందా ఆ పెళ్లిమరి
ప్రీ వెడ్డింగ్ షూట్ అన్ని హల్దియాని సంగీతాన్ని
ఉమ్ అప్పుడు జనాలు వ ఫ్యాషన్ గా బాగా చేసుకుంటున్నారు పెళ్ళిళ్ళు
ఆ ఫంక్షన్లన్నీ అటెండ్ అయ్యా కదా ఇంకా అలసిపోయి మొన్న మొన్ననే వచ్చాం ఊరికి
ఉ బాగా ఎంజాయ్ చేసారన్న మాట అయితే
హు బాగా చేసాం
ఉ అన్నీ వ బాగా జరిగాయా
ఆ బాగా జరిగాయి బాగా గ్రాండ్ గా చేసారు. పెళ్ళి ఆ మా పక్కన ఊరే దగ్గరే
దగ్గరే న
హ్
చుట్టాలందరినీ కలిసారా
ఆ చుట్టాలు అందరినీ కలిసాం. బ చ్చారా అందరూ ఎక్కడక్కడ నుంచి హలో విదేశాల నుంచి కూడా వచ్చారు. కాది నుంచి
ఆ అంతేగా ఇంకా అందరూ వస్తారు.
ఉ చిన్నప్పుడు ఎప్పుడు నీతో కలిసి కలవలేదు ఈ మధ్యకాలంలో ఎప్పుడో చిన్నప్పుడు కలిసామంతే
ఆ ఇప్పుడు జనాలకి తీరిక ఎక్కడ ఉంటుందిలే ఆ అందరు పనుల్లో బాగా బిజీ బిజీగా అయిపోయారు.
ఇప్పుడు ఇప్పుడు ఆళ్ళందరూ కలిసారన్నమాట చాలా సంవత్సరాల తర్వాత బాగా ఎంజాయ్ చేసాం.
ఆ వాసం దేశం కనిపిచ్చి ఉండి ఉండిద్ది
ఊ అవును అందరినీ కలిసేటప్పటికి చాలా సంవత్సరాల తర్వాత
ఆ
భోజనాలు అయ్యికూడా బాగా పెట్టారు. అన్ని ఐటమ్స్ పెట్టారు.
వెజ్జ ఆ నాన్వెజ్జ ఆ
రెండూ పెట్టారు ఎవరు తిన్నేవాళ్ళు ఆళ్ళు వెజ్జులో అయితే ఎన్నీ ఐటమ్స్ హ్ వెజ్జులో అయితే చాలా ఐటమ్స్ పెట్టారు. పన్నిర్ కర్రీ అని హ్ వెజ్జు బొండా అని ఇంకా ఐస్ క్రీమ్ గానీ ఇంకా రైస్ లో చాలా ఐటమ్స్ పేట్టారు
అన్ని టేస్ట్ చేసారా మరి అందరూ
ఆ టేస్ట్ చేసారు అందరూ
ఉమ్మ్ ఈ మధ్య పిల్లలు బాగా చేసుకుంటున్నారు జనాలకి బాగా తెలిసిపోయింది
ఉమ్మ్ చేసుకుంటున్నాకు ఉమ్మ్ అవును ఇంక రిటర్న్ గిఫ్ట్స్ కూడా బాగా ఇచ్చారు అసల
ఆ ఏమి ఇచ్చారేంటి
డిన్నర్ సెట్ లిచ్చారు అందరికీ
ఆ అబ్బో బానే ఇచ్చారుగా
ఉమ్మ్ డిన్నర్ సెట్లు ఇచ్చారు అందరికి ఫుడ్ ఐటమ్సే ఎక్కువ అయ్యి జనాలు అందరు వదిలేస్తున్నారు బాగా వేస్టేజ్ ఎక్కువుంది
ఆ బఫే ఐటమ్ పెట్టలేదా బఫ్ పెసిష్
ఆహా బఫే పెట్టలేదు సీటింగే పెట్టారు మ్మ్ ఇంక అందుకని
కొంచెం బఫే పెట్టుంటే బావుండేది ఎవరికి ఏది కావాలో అది పెట్టుకున్ టారూ అన్ తే వేస్ట్ అయ్యేది కాదు అప్పుడు ఉమ్ ఇట్లా అంటే మొహమాటాని పెట్టిచ్చేస్
పెట్టించేసుకుంటారు అవును ఇంకా క్యాటరింగ్ ఇచ్చారు కదా ఉమ్మ్
ఆ ఆళ్ళనొద్దనేలోపు ఆళ్ళేసేస్తారు అవును ఉమ్మ్ ఏం మీ భోజనాలుయినాయా
మాయా అవ్వలేదు ఇంకా చెయ్యాలి వంట చేస్ సునాను ఉమ్ ఇంకేంటి ఏం వండాను ఇవాళ బీరకాయ కూరొండాను అ కాకరకాయ ఫ్రై చేశాను
ఈరోజు మాది కూడా కాకరకాయ ఫ్రై యే
ఊహూ ఇంకేన్ మీ ఊర్లో సంగతులు
అవునా ఏమున్నాయి ఏం లేవు అంతా మామూలే నేను మొన్నే వచ్చా ఊరిని వచ్చి మా గ్రామంకి వచ్చా
ఏముంటాయి మీ ఊర్లో
మా ఊరిలో నా ఏ ఇక పల్లెటూరుగా అంత ప్రశాంతంగా విశాల శుభ్రంగా హాయిగా ఉంటద అన్నమాట
ఉ చుట్టు పొలాలు ఉంటాయన్న
ఆ మొత్తం పోలాలే మొత్తం మొక్క జొన్న పొలాలు వేశారు
ఆహా బాగా చల్లగా ఉంటది
ఆ బాగా చల్లగా ఉంటది ప్రశాంత మొత్తంగా ఆ సిటీకి దూరం వచ్చిన దగ్గర నుంచి అసల ఎంత హాయిగా ఉందో
అవునా వెళ్ళాలి మేము ఒకసారి అన్నా
వచ్చేయండి మా ఇంటికి వచ్చేయండి అందరూ
హ అవును చూడదు
ఆ
ఏమున్నాయ్
ఏం చేస్తున్నారు పిల్లలు
ఏం చేయట్లేదు టీవీ చూస్తున్నారు టీవీలో క్రికెట్ సినిమా వస్తుందిగా ఇంకా చేస్తున్నారు అన్నమాట
బాగా జరిగింది కదా
అవును మ్యాచ్ బాగా జరిగింది మేము మొత్తం చూస్తాం ఫస్ట్ నుంచి లాస్ట్ రాకా కప్పిచ్చేదాకా చేస్తానే ఉన్నా
హ్మ్ అంటే ఈసారి అంత సస్పెన్స్ లేదు
వన్ సైడే ఉంది మ్యాచ్
అసలు ఆ పోయిన్ సారయితే తే మా పిల్లలు గూడా రాత్రికి నిదర్పోకుండా రాత్రి అంత క్క చూసారు అసలు ఆ మ్యాచ్ చాలా బాగా జరిగింది
అవును ఇంట్రెస్టింగా ఉంది.
ఆ ఈసారీ తెల్సిపెయింది అవునవును.
అవును.
రండైతె మా ఊరికో సరీ పొలాలు అవన్నీ చూద్దాం ఎల్లి అందరం.
ఆ యెల్దాం ఎల్దాం హ్మ్ ఆ యెల్దాం తప్పుకుండ వత్తం. హ్మ్మ్
ఈ మైసవి సెలవులకి ఎక్కడి ప్లానేసారు ఎల్దావని.
కుల్ ప్లేస్ కెల్దాం అనుకుంటున్నాం. ఈ సమ్మర్ మాకు బాగా ఎండగ ఉంటదిగా హ్మ్ కొంచెం కూల్ ప్లేస్ ట్లేవన్నా చూసీ. ఎల్దాం పిల్లల్ని తీస్క్ కొనీ. ఈసారి అది ప్లాన్ చేస్తున్నాం. గట్టిగా అనుకుంటున్నాం మరి. హ్మ్మ్
ఎల్లండి మంచిగా అక్కడ
హ్మ్ హ్మ్ హ్మ్మ్ అదే ఎల్దావనీ. హ్మ్ ఇకేంటి మరి మీ పండగ స్పెషల్స్ ఏవున్నాయి?
మా పండగా ఏంలేదు ఇంకా ఖాలీయే. ఇప్పుడూ ఇంకా రాలేదుగా, వారం అయితే ఇగ హడావుడి మొదలైద్ది ఇంక. ఇక్కడ పల్లెటూర్లో బా జేస్తారుగా పం నగలూ
హ్మ్ షాపింగ్ అయిపోయిందా?
లేదు ఇంకా చేయలేదు చెయ్యాలి, ఎక్కడా కుదరట్లేదు అసలూ ఇక్కడికొచ్చిం దగ్గర నించీ మల్లీ పట్నం కెల్లాలి గద షాపింగ్ చెయాలంటే.
హ్మ్మ్
ఆ ఈ ఎండలకి అసలెల్ల పొన్నాము ఎండలు బా పడుతున్నాయి ఈ మధ్యా. వారం నించీ, మీకెలా ఉన్నాయి ఎండల క్కడా
మాకు అలాగే ఉన్నాయి ఎందలు బాగా మండిపోతున్నాయి ఒకటే ఒక్క పోత అ
హ ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది ఆ అవును
ఎట్లదు మనసేఏసీలు ఇక్కాలాల అవును ఎంతసేపు ఆ ఏసీలు ఆ కూలర్లు ఆటితోనే సరిపోతుాంది
ఆ మాకు సాయంత్రం అయితే ఇంకా అందరు గట్టి మేము కూర్చుంటాంగా వెళ్ళి అప్పుడు కొంచెం చల్లగాలు తగులుతుంది
ఆ
అ పొద్దున్నా అలుభ బా ఎండలు పడుతున్నాయి మధ్యాహ్నంందాక వస్తము బయటికి ఎవ్వరు రాట్లా
హమ్ అవును
సాయంత్రం అయితే గానీ అప్పుడు
హమ్ నెలోనే ఇంత వేడిగా అండి ఇంకొ వచ్చే నెలల్లో అట్లా ఉంటదు
అమ్మో తల్సుకం ఉంటేనా భయం వస్త గాండలకి
హ
ఈసారి ఎండ చాలా మంది వచ్చేసాయి
హమ్ అవును
ఎప్పుడూ ఇంత ముందు రావు కదా
ఆ రావు ఇంకా ఏప్రిల్లో మే లో అట్లా ఉంటది ఊ శివరాత్రి వెళ్ళంగానే ఎండలు స్టార్ట్ ఐ పోనే
ఊ ఏ పండగ షాపింగ్ ఎక్కడ దాక వచ్చింది
మాదా ఇంకా స్టార్ట్ చెయ్యలేదు చెయ్యాలి మేము కూడా
ఊ ఉంటున్నారా ఉపవాస్ హలో
ఆ ఔను
మ్మో ఎండలు కట్ ట్లా ఉంటున్నారు
ఆ ఇంక అంతే ఉంటాం కదా అలవాటు
అలవాటు అవునవును అంతేగా మేమూ ఉంటాం పండక్ పూట పొద్దున్న
ఊహూ
అంటే ఒక్క పూటేగా పెద్దగా తెలిదు మీ అంత కఠినంగా అయి టే ఉండలేం
హ
ఏంటి పరి ప స్పెషల్ సేంజ అ లామనుకుంటన్నా
స్పెషల్ గా ఏముంటది ఏదైనా బిర్యానీ
చికెనా మటనా
చికెనే వండుతాం మాక్సిమమ్ మతం తక్కువ
ఆ హ
చికెన్ వేసి దమ్ వేసి వంతం
మీ బిర్యానీ చాలా బాగుంద్ది ఈ సరే ఇప్పుడు ఏం చేసినప్పుడు మాకు పంపియండి
ఎందుకరు ఎప్పండక్క వచ్చ చేయండి అప్పుడు తిందరు కానీ బిర్యానీ తిని సేమయాలు తిందరు కానీ మేమైతే స్పెషల్గా సేమలు చేస్తాము సేమయాలు కూడా చేస్తాము ఆ హ
సరే మరి అప్పుడప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఫోన్ చేస్తూండు
ఆ అలాగ అలాగే
గుర్తు పెట్టుకోం మమ్మ కొంచెం
ఆ సరే సరే అయితే
సరే ఉంటా బాయ్